హలో హలో హలో
హలో
చెప్పండి
ఆ సిస్టర్ ఏం చేస్తున్నారు
ఏం లేదు సిస్టర్ మీరేం చేస్తున్నారు అవునా బాగున్నాం మీరు బాగున్నారా
బాబు ఎలా ఉన్నాడు
బాగున్నారు సిస్టర్
ఏం చేస్తున్నాడు
పడుకొని ఉన్నాడు ఇప్పుడు
అవునా బర్త్డే అయింది కదా బాగానే సెలబ్రేషన్ చేసిండ్రా
హా
బాగా ఎంజాయ్ చేసింటారు కదా
అవును
మీరు మమ్మల్ని పిలవలే
పిలుద్దామని అనుకున్నాం కానీ అనుకోని సిచ్యువేషన్ లో అయిపోయింది
అవునా మరి ఎట్లా బాబు ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు కదా కేక్ కటింగ్ అంతా ఆ తిన్నాం మీరు తిన్నారా
తిన్నం తిన్నం
ఆ బ్రదర్ ఎటు పోయిండు
బయట పని ఉంటే వెళ్ళారు
అవునా మామలు అత్త మామలు అంతా ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ
హా
ఇంకేంటి మరి విశేషాలు రిటర్న్ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళేది
వెడ్నెస్డే వెళ్దామని చూస్తున్నాం
అవునా టోటల్ ఫ్యామిలీ మొత్తం వెళ్తారా మీరే వెళ్తున్నారా
నేను మాత్రమే వెళ్తున్నాను
అవునా ఈ సమ్మర్ వెకేషన్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా
అలాంటి ప్లానింగ్ ఏం లేదు
అవునా అయినా చిన్న బాబు ఉన్నాడు కదా ప్రాబ్లం అయితుది లే ఎండ ఎండలు కూడా బాగా కొడుతున్నాయి
హా
ఇంకెన్ మరి విశేషాలు
మీ ఇద్దరు బాబులు ఏం చేస్తున్నారు
ఆడుకుంటున్నారు
ఎండ ఎక్కువగా ఉండడం వల్ల బయట తిరగద్దని చెప్పండి
తిరగారు మన ఇంట్లోనే ఇంటి వెనక వేప చెట్టు కింద బాగా మంచిగా నీడుంటది కదా అన్నే ఆడుకుంటారు వాళ్ళు
హమ్
వాళ్ళు తిన్నారా మరి
తిన్నారు తిన్నారు నిన్న వాళ్ళు టెంపుల్ వెళ్ళిండ్రు కొరవి
హమ్
కొత్త బండి కొన్నాం అయితే పూజ కాని వెళ్ళిండ్రు
ఆహ్
హమ్ మంచిగా ఎంజాయ్ చేసి వచ్చిండ్రు
హా
మేము కూడా వెళ్లాల్సి ఉండేగాని పోలేదు కొంచెం వేరే చోట పని ఉంటే మేము వెళ్ళలేదు ఇంక అత్త మామలు వాళ్ళంతా కలిసి వెలిండ్రు
ఆహ్
అక్కడ నుండి మంచిగా వాళ్ళు రిమోట్ కార్ తెచ్చుకున్నారు ఇక ఆడుకుంటున్నారు నీడకి
ఆహా
ఆహ్
మా బాబు కోసం ఏం తలేదా మరి
మీ బాబు కొరకు తేదం అను అనుకున్నాం మేం పోతే తెతే తెస్తే బాగుడుగాని మేము వెళ్ళలే కదా
ఇంకా మరి
నేను వెళ్దాం అనుకుంటాన్నా నెన్ వెళ్ళినపుడు మన్ మంచి బొమ్మ తీసుకొస్తలే వాడికి గిఫ్ట్గా
ఇంకా మరి
ఇంకేం మరి
చెప్పాలి
ఇటు మా ఇంటికి రావచ్చు కదా
ఎండా ఎక్కువగా ఉంది కదా
పొద్దున్నా ఎయిట్ టునైన్ కెల్లా వచ్చేస్తే బాగుం ఉంటది తర్వాత త ఎండగుంటది కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే బాగుంటది. కదా ఒక టూ డేస్ ఉండి. వెళ్ళిపోవచ్చు.
చూస్తాను.
ఇంకా మరి ఇంకేంది. ఇవాళ ఎం ఒండుకున్నరు కరెంటిది.
మటన్
వావ్
మీదేం కర్రి
వంకాయ
హ్మ్
ఇగ మటన్ ఏం తిందాం. తిని తిని బోర్ కొడుతున్నాది.
మీ అమ్మ వాళ్ళ ఇంటికి యేళ్తమన్నరట మీరు
పిలుస్తుంది. కొంచెం ఇటు ఉపాధి హామీ పథకం పనులు ఉన్నాయి. కదా
ఆ
దాని కొరకాని ఎటు వెళ్ళట్లేనిగా
ఆ
ప్రస్తుతం ఇవాళ లేదు ఉన్నదనుకున్నాం. పొద్దున్న తమ్ముడు వచ్చిండు. రా అక్క తీసుకొబోదామని అన్నడు గాని ఇవో సాయంత్రం చూసి వెళ్దాం. అనుకోని పోలేదు ఇగ
ఒక టూ డేస్ ఉండి రావచ్చు. కదా వెళ్ళి
మీరు పోయినప్పుడు నాకు చెప్తే బావుండు.
మేము సడన్ గా వెళ్ళామ్. వెళ్దామని అనుకోలేదు అసల్కే
అవునా నువ్ పోయినప్పుడు చెప్తే మంచిగా అప్పలు చేసుకునేటోళ్లం కదా అరిశలు గిట్లా
ఆ
ఆ
నేను అప్పటికప్పుడే డిసైడ్ చేసుకొని వెళ్ళాను. నేను కూడా డిసైడ్ అవ్వలేదు. వెళ్దామని
ఆ
మార్నింగ్ నుండి వద్దు వద్దు అనుకుని ఈవినింగ్ సడన్గా వెళ్ళాను.
అవునా మరి మరి మళ్ళీ రావచ్చు. కదా నేను వచ్చినప్పుడు
ఆ మా బుడ్డోడికి అక్కడ ఎండ ఉండడం వల్ల ఆగడం ఆగలేకపోతున్నాడాడు.
ఆ ఏమైతదిలే ఒక ఇంట్లోనే ఉంటే బాగుంటది. కాని వాని వాళ్ళు, వీళ్ళంతా ఎత్తేసరికి చికాకు పడ్డాడేమో
ఆ
అవును
వాడికి మొత్తం జలుబయింది ఫీవర్ వచ్చేసింది.
మరి హాస్పిటల్ కి తీసుకుపోవచ్చు. కదా
హలో సిరప్ పోసాము. సిరప్ పోయడం వల్ల కొంచెం బెటర్ గానే ఉన్నాడు, కాని ఇగ చూడాలి.
వన్ డే టూ డే చూడాలి. మరీ ఎక్కువ రోజులు చూస్తే ఇంకా ఎక్కువైతది. కదా
ఆ అదే చూస్తున్నా
కొంచెం తక్కువగా ఉన్నప్పుడే చూపించుకుంటే బెటర్. ఇంకేంటి మరి విశేషాలు మంచిగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నరు అయిపోయింది.
పెద్ద అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు
పనిలోకే వెళ్ళరు
హ్మ్
ఇద్దరు ఇద్దరు సెరొక పనికి వెళ్ళారు. ఈ వళ్ళ వాళ్ళు
హ్మ్
హ్మ్ బా కష్టపడుతున్నారు ఈ ఎండలో
ఆ
అ కు వెళ్ళకు అని చెప్తే కూ మె మీ మాట వినట్లేదు
ఎండ దెబ్బ తాకినప్పుడు ఉంటంది ఆమె సంగతి.
దా ఒక రోజు వెళ్ పోయి వస్తున్నారు డు గాని అక్క మాట వినట్లేదు ఇప్పుడు మధ్యాహ్నం వరకు వచ్చేస్తద ఏమో వన్ టూ అయితది వచ్చేసరికి ఇంకేంటి మరి చెప్పాలి తాత ఎలా ఉన్నాడ్
పర్లేదు కొంచెం
బానే ఉన్నాడా
హ్మ్
మళ్ళా అన్నం సరిగా తింటున్నాడా లేదా అమ్మకి మనీ విష్ అడిగినవా
అడిగాను అడిగాను తమ్ముడు చెప్పాడట కదా నీతో
ఏం చెప్పాడు.
ఏదో వడ్ల డబ్బులు వచ్చినప్పుడు అని ఏదో అన్నాడట.
వడ్ల డబ్బులు వచ్చినాయి ఆల్రెడీ బంగారం ఇప్పించ ఇచ్చిండు కదా మీకు ఇప్పుడు ఏం లేదు
ఆ
ఆల్రెడీ వడ్ల డబ్బులు అయిపోయినాయి కదా.
నిన్న తమ్మున్ని అడిగితే చెప్తున్నాడు.
అవునా సరే మరి మనం డిస్ స్కస్ చేసుకోని టెంపుల్ కి వెళ్దామా తిరుపతికి ఎందుకు
ఏమో తెలిదు నాకు
మీ వల్లనే కదా మేము ఆగుతున్నది కలిసిపోదామని
అదేలే కాని ఏమవుతదో మరి ఈ ఇయరు
ఓ మరి మేం పోమా
హా వెళ్ళండి
మంచిగా కలిసి పోదాం అనుకున్నాం కదా అందుకే మీ కొరకే మేము ఆగుతున్నది మీరు మన అక్క బావ పెద్దక్కలు
హమ్
మనం మంచిగా కలిసి పోతే ఒకసారి బాగుండవు కదా ఏమైతంది ఈ ఇయరు ప్రాబ్లం ఏంటిది
ఏమో నాకు కూడా క్లారిటీగా తెలిదు మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు
ఆమ్ మంచిగా ఫస్ట్ వర్షం పడ్డప్పుడు అప్పుడు కూల్ గా ఉంటది కదా వెదరు ఆ టైం లో వెళ్ళిపోయి వస్తే బాగుంటది కదా
అని తెలి కాని ఏమవుతదో మరి
అడిగి తెలుసుకోరాదు
హా ఇ
ఇంకేంటి మరి విశేషాలు సరే నువ్ అన్నం దిన్నావా
లేదు లేదు తిన్నామని చూస్తున్నా
ఓకే మరి తిను
హా
సరే